హలో హాయ్ మీ మమ్మీ లేదా
మా మమ్మీ షాప్ లో షాప్ కి పొయింది ఆ మమ్మీ షాప్ కీ పోయింది
అవునా ఏం చేస్తున్నావ్ నువ్వు
నేనా ఏం చేస్తున్న నీతో మాట్లాడుతున్నా
అవునా తిన్నావా
తిన్నా నువ్వు
ఆ తిన్నా తిన్నా ఏం కర్రీ చేసింది మీీ మమ్మీ
ఏం లేదు వద్దు అదే చపాతి చేసింది తిన్నా
ఆఫ్టర్నూన్ ఏం తిన్నవ్
ఆఫటర్నూన్నా
ఆఫ్టర్నూన్ ఏం తిన్నావు అంటున్న
ఆఫ్టర్నూన్ అన్నం తిన్న
ఆ ఆ
ఆఫ్టర్నూన్ అన్నం తిన్న హలో
అన్నంలా ఓకే అన్నంలా ఏం కూర వేసుకున్నావ్ అమ్మ
ఎగ్గు
ఎగ్గు కూర వేసుకొని తిన్నావా
ఉమ్
ఎగ్ ఇష్టమా నీకు మాది ఈ రోజు బెండకాయ
బెండకాయ
ఉమ్ ఇంకా స్కూల్ కి వెళ్లినావా హోంవర్క్ రాసుకున్నావా ఆ
రాసుకున్నాను రాసుకున్న
ఏమిచ్చిర్రు స్కూల్లో హోంవర్క్ మరి
హిందీ లన్ లెసన్ వన్ టూ సిక్స్
అవునా
ఏం పేరు మీది
ఎందుకు నీకు పేరుతోటి ఏమి పని నీకు మేము మమ్మీకి తెలుసులే నినాడు మేము మీ మమ్మీకి తెలుసులే చెప్తదిలే
ఓకే
ఓకే ఇంకా మీ తమ్ముడు ఏం చేస్తున్నా
మా తమ్ముడా హోవర్క్ చేసుకుంటుండు
అవునా మీ తమ్ముడు బాగా చదువుతాడా నువ్వు బాగా చదువుతావా
ఏమో మమ్మే చెప్పాలి
నీకు తెలీదా
ఎవరు బాగా చదువుతారో ఆమెకే తెలుస్తది కదా మేం మేం చెప్తే ఉట్టిగా చెప్పినట్టు ఉంటదిగా
ఆహా నీకు అనిపించింది చెప్పురా నువ్వు బాగా చదవవా మీ క్లాస్ల
చదువుతా
మరి మరే అదె చెప్పు
ఆ
ఆ
ఆ
నువ్వు చదివిందే చెప్పు అంటున్నా
ఓకే
ఇంకా నీకు ఏ కర్రీ అంటే ఇష్టం ఎక్కువ
ఎగ్గు
ఉ ఎగ్గు కాకుండా
పులిహోర
ఓహో నీకు ఎగ్గని ఈరోజు ఎగ్గు చేసిందా మరి మీ మమ్మీ
ఆ అవును
ఆ వెరీ గుడ్ ఇంకా ఫ్రెండ్స్ ఉన్నరా నీకు ఎంత మంది ఫ్రెండ్స్ ఉన్నరు ఒక్కరా, ఇద్దరా, ముగ్గురా
ఎవర్ లేర్
నీకు ఎంత మంది ఫ్రెండ్స్ ఉన్నరు
అంటున్నవా
స్కూల్ స్కూల్లనే ఎంత మంది నెంబర్ చెప్పు అంతే నేమ్స్ ఏం చెప్పకు స్కూల్ల ఎవరు లేరా ఎందు
ఎవరు అంత మాట్లాడర్
ఎందుకు ఎందుకులేరు స్కూల్ ఫ్రెండ్స్ ఎందుకు లేరు
వాళ్లందరు మాట్లాడరు గంతే
స్కూల్లో నీ తోటి ఏవరు మాట్లాడనే మాట్లాడరా కనీసం
ఇడ అట్లాంటి శేకలే ఉన్నయి ఏమ్ కాలే ఆ ఏం బావుం ఇస్తర్లు ఇయివ ఇంకా ఆమె ఉంటాయి అమ్మ అమేష్ ఆమె నా చెవులు బద్దలు కొడతది అయ్యయో ఏదో ఒకటి అద్ చెప్తది
ఎవరు ఆమె
అవంతిక
ఎవరామె చెప్పటామె
ఆమెనె అవం
ఆ
ఆమెనె అవంతిక అంటే చాలా గుయు గుయు అంటది మళ్ళీ ఆ మళ్ళీ ఆ నేను మంచిగా వేరెవాళ్ళతో మాట్లడితే అల్ల పుల్ల పెడతది ఈమె ఎప్పు అంటే ఎందుకు ఇట్ల చేసినవ్ అది చేసినవ్ ఇది చెస్నవ్
అవునా ఇంకేమంటది ఇంకేమంటది
అంతే ఆ నేను ఏమనక ముందుకె ఇగ
ఆ
ఎటే నేను అనకముందుకె ఎందుకు ఇట్ల అన్నవ్ అట్ల అన్నవ్ ఇట్ల అని నా నోరు బయటికి తిపిస్తది.
ఆహా
అ
అవునా నడుచుకుంట ఎళ్తావా స్కూల్ కి ఎట్ల ఏళ్తవ్
నడుచుకుంటనే